హలో నమస్కారం అండి
నమస్కారం బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఉ బాగున్నాం బాగున్నాం ఏం చేస్తున్నారు మీ
ఏం లేదండి ఇప్పుడే తిన్నాను మీరు తిన్నరా
ఆ తిన్నామండి
ఏం తిన్నరండి
పప్పుచారు
ఉహు మీరే చేసారా అండి
ఆ చేసాను నేనే
ఊ మీ బాగా చేస్తారండి అన్నీ
ఏక్కడికైనా ప్రయాణించారా అండి ఈ మధ్యకాలంలో
నేను ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్దామన్నా ఎండలు బాగోన్నాయి ఎటు వెళ్ళలేకుంట ఉన్నాను మీరు వెళ్లారా ఎక్కడికైనా
ఆ వెళ్ళానండి బంధువుల ఇంటికి
అవునా మీ బంధువుల ఇంటికి వెళ్ళారా ఏలా వెళ్లారండి బస్ బస్ లో వెళ్లారా ట్రెైన్ లో వెళ్లారా
రా అదే రైల్లో వెళ్ళానండి ఒక నెల నుంచి ఆ ఊరికి అంటే బంధువులు ఇంటికి ఊరి కేరళ ఇలా తిరగాల్సి వస్తుంది అట్లా అని ఇగ పోయినం ట్రై ట్ట్రైన్ కే
ఊహు
ట్రైన్ కనుకో ధర తక్కువ సేఫ్టీ ఉంటది మళ్ళా అదే సేఫ్టీ ఉంటది ఇట్లా ప్రకృతిని కూడా ఆస్వాదించచ్చు కదా అని
అవునండి నాకు కూడా రైల్ లోనే ప్రయాణం పడుతుందండి బస్సు లో కార్లో నాకు వెళితే ప్రయాణం పడదండి వామ్ థింగ్స్ అయితా ఉంటాయి ఎప్పుడు ఒక నిమ్మకాయ లేకుంటే మల్లెపూలు పక్కన పెట్టుకొని వెళ్తానండి నాకు ఎక్ ఎక్కువసేపు ప్రయాణించడం పడదండి ఆమ్థింగ్స్ అవుతా ఉంటాయి
ఒకవేళ మీరు ఇలా ఏమంటారు ఒకవే ఇట్లా ఏమంటారు ట్రైన్ లో ప్రయాణిస్తే మీరు ఏం ఏం జాగ్రత్తలు తీసుకుంటరు
హు నేను రైలు లో వెళ్తే ముందయితే టికెట్ తీసుకొని కూర్చుంటానండి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ నేను కిటికీ దగ్గరే కిటికీ దగ్గర కిటికీ దగ్గరే కూర్చుంటానండి మ్మ్ అత్ ఇక్కడ కూర్చొని ఉంటా ఉంటాను ఎందుకంటే గాలి బాగా వీస్తుంది కదాండి మంచిగా కని కనిప్పిస్తుంది బయట చెట్లు ఆకాశం అన్ని వాతావరణం మంచిగా కనిపి పిస్తూ ఉంటుందండి
అదే అదే మీకు అసలే ఏమంటారు విరోచనాలు అన్నారు కదా
ఆ ఆ వాథీంగ్స్ అండి
ఆ అదే అదే
మ్మ్ అలా బయట గాలి మంచిగా వీస్తూ ఉంటుంది మంచిగా అనిపిస్తూ అవునండి మీరు ఎటు ఎటు సైడ్ కూర్చుంటారు ఎటు పక్కన కూర్చుంటారు
ఇంకా సీటు ఎటు లభిస్తే అంటే ఇంకా మేమైతే ఎక్కువశాతం ఏం చేస్తామ అంటే కిటికీ సైడ్ వచ్చేటట్టు చూసుకుంటాము లేదంటే ఫస్ట్ ఏసీ బుక్ చేసు కుంటము అంటే వెళ్తే కుటుంబం మొత్తం వెళ్తాం ఒక ఎనిమిదిఐ తొమ్మిది మంది ఉంటారు కదా అట్లా అని
మ్మ్ ఒకసారి నేను వెళ్ళానండి ఎక్కువ దూరం ప్రయాణించిందంటే తిరుపతి అండి తిరుపతికి కెళ్ళనప్పుడు మా బాబు అ మా బాబు మేము ఇంట్లో వల్లం వెళ్ళాము అప్పుడు పైన పడుకోవడానికి అవి బుక్ చేసుకున్నానుండి సీపర్ ఏమో అంటారు కదా అలా తీసుకొని పైకి ధవా
అదే అదే అది కూడ కరెక్ట్ మేం కూడా ఎప్పుడైనా వెళ్ళాము అంటే ఇలా రైల్లో ప్రయాణిస్తే మాత్రం ఖచ్చితంగా ఏమంటారంటే ఫస్ట్ టికెట్ గానీ టికెట్ ఇంకేమైనా ఏ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఇంకా కచ్చితంగా మాత్రం ఒకవేల ఇరవై నాలుగు గంటల జర్నీ అయితే మాత్రం ఆ ఏమంటారు ఆహారం మేమే తీసుకెళ్తాం దద్దోజనం గాని పులిహోర గాని
ఆ మేము కూడా వెళ్ళేటప్పుడు దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు మా ఇంట్లోనే అన్ని తయారు చేసుకొని తీసుకెళ్తామండి ఇప్పుడు తిరుపతి అలా దూర ప్రయాణం వెళ్ళినప్పుడు పూరీలు అవి ఇవి అన్నీ తయారు చేసి కొని తీసుకెళ్తామండి
ఓహో అదేలేండి ఓ ఇంకా ఏంటంటే ఇట్లా బస్సు లో కంటే లేదంటే వేరే ఆటోలు వేరే కంటే ఇట్లా కొంచెం ట్రైన్ జర్నీ అదే ట్రైన్ జర్నీ అయితే సులభం ఉంటదండి.
అవునండి ఎక్కువ దూరం ప్రయాణిచ్ నా కూడా అంత ఆ అనిపించదండి.
మ్మ్ ఒకటి ఎక్కువ మంది జనాలున్టారు. కొంచెం ఫ్రీ అంటే ఇక మనం ఎట్లయినా బుక్ చేసుకోని వెళ్తాం కాబట్టి కొంచెం ఫ్రీ ఉంటది.
అవునండి కొంచెం సులభంగా కూడా ఉంటది అంటే ఎవ ఎవరు ఉండరు కదా తెలిసిన వాళ్ళు ఉంటారు మళ్ళీ అందులో ఒకటి భయమనే ఇది ఉండదు ఒకరి దగ్గర నుండి మనకు
ఇంకేవరోకరు కో కొత్త వాళ్ళు పరిచయం అయితరు. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కొంచెం. అంటే ఒకవేళ మనకెటైనా తెలియని ప్రయాణాలు చేస్తు మళ్ళా తర్వాత చేయాలనుకుంటే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఎలా చేయాలి ఏంటి ఎక్కడ టికెట్స్ తీసుకోవాలి ఎప్పుడు ఎన్ని రోజుల ముందు బుక్ చేసు కోవాలి ఒకవేళ వేరే ప్రదేశాలకెళ్తే గనుక పక్క రాష్ట్రాలకెళ్తే గనుక
మ్మ్ మనం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళామననుకోండి. ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నా కూడా మనకు అందరి తోటి భయం అనేది ఉండదండి. మంచిగా అనిపిస్తూ ఉంటుంది.
మ్మ్ అదే కొంచెం మీ దగ్గర సప్పుడోస్తుంది. కొంచెం పక్కకు రారా
ఆ బయటికోస్తున్నానండి టీవీ చెబ్దమ్ మా బాబు బాగా అరుస్తున్నడు ఇంట్లో. అలా అని బయటికొస్తున్నాను
అదే అదే బయటికి రండి కొంచెం
ఉమ్ ఊ ఇంకా అండి మీరు ఇంకా ఎక్కడికేక్కడికెళ్లారు?
ఆ ఇంకా వేరే పని మీద వేరే పక్కన పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళాను. కొంచెం పనుండి అదే బంధువులను కలవడానికి ఇగా ఇప్పుడు ఎట్లయినా వేసవి కాలం సెలవులు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయడాని కి వెళ్ళాను ఇంకా వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేసినాం.
మ్మ్ మ్మ్ ఎలా అనిపించిందండి మీ స్నేహితుల తోటెళ్లారా? మీ బంధువుల దగ్గరికెళ్ళారా
బంధువులతోనే వెళ్ళామండి. అంటే మా ఇంట్లో వాళ్ళం బంధువుల వా ఇంటి కెళ్ళము
ఉమ్
ఇంకా వెళ్ళి ట్రైన్ లోనే వెళ్ళి ట్రైన్ లోనే వచ్చాము. ఇంకోటి ఏంటంటే ట్రైన్ లో ఫుడ్ అసలు పడవండి మాకు
అవునా మేము కూడా ఎప్పుడు తినలేదండి ట్రైన్ లో పెట్టే భోజనం మాక కూడా ఎక్కువ పడదు అంటే ఏన్ ఆ రుచికి మంచిగా అనిపియదండి రుచి బాగోదు
ఖచ్చితంగా మళ్ళీ బుక్ చేస్ కొని వెళ్తాం ఇట్లా జెనరల్లో కుదరది కదా ఒకవేళ జనరల్ అయిన ఇంకా అంతే ఆ బుక్ చేసుకోని ఎళ్ళినా కూడా డబ్బులు అంతే బడతాయి కదా ఓ వంద రూపాయలు ఎక్స్ట్రా వడతది అంతే కానీ కొంచం సేఫ్ జర్నీ ఉంటది కదా
అవునండి
ఇప్పుడు ఏదన్నా మనకి ప్రాబ్లం ఉన్నా కూడా ఉ ఇప్పుడు ఒకవేళ సడన్ గా ఏమన్నా సడన్ గా ఫీవర్ వచ్చేదన్నా చక్కర్ వచ్చినా కూడా వెంటనే హెల్ప్ లైన్స్ కి కాల్ చేస్తే వచ్చే స్టేషన్ లోనే పోలీస్ వాళ్ళు కాని వేరే వాళ్ళు కాని ఇంకొకరు ఇంకొకరు ఎవరో ఒకరు వస్తారు కదా అదే బస్ లో అనుకోండి చెప్పలేము బస్ లో ఇప్పుడు ప్రయాణిస్తే ఎక్కడ పడతే అక్కడ ఆపేస్తారు అంటే ఎక్కడ పడతే అక్కడ ఆప్ పరు ఒకవేళ మనకి వా బాత్రూమ్ అన్నా ఫుడ్ అన్నా కష్టం అదే ట్రైన్ లో అనుకోని జర ఈజీ అయితది
అవునండి ఆ అమ్మాయిలకైతే రైలు ప్రయాణమే చాలా స్ సౌకర్యకరం ఎందుకంటే ఈ ఇప్పుడు ఏది జరిగేది తెలియదు కద అండి అలా బాత్రూమ్ ఏదన్నా ఒ వచ్చినా కూడా రైలు లో ఉంటాయి టాయిలెట్స్ బస్సులో అయితే ఉండవు కదా అండి
అవును అవును అదే అనిపించింది నాక్ అదే ఎప్పుడైనా మేము రైల్లోనే ప్రయాణిస్తాం
ఉమ్
ఇలా బస్సులు ఆటోలు అంటే చాలా కష్టం అయిపోతుంది మాకు
కద ఉమ్ అవునండి
బంధువులు ఇంటికన్నా ఎక్కడికన్నా ప్రయాణించాలన్నా లేంటే దూర ప్రయాణాలైనా
అవునండి
ఆ ఎక్కువ అట్లనే చేస్తాం ఇంకోటి కొంచం మా బంధువులవి ఊరు కొంచెం దూరం కాబట్టి ఖచ్చితంగా ఇంకా రైల్కే ప్రయాణిన్చాల్సొస్తది
అవునండి
లేదు అన్న పేరే ఇంకెక్కడికన్నా ఇక్కడ దె మా దగ్గర్లో అయితే ఖచ్చితంగా ఓ ఓన్ వెహికిల్ అన్నా కారన్నా ట్రైన్ అన్ కారన్నా బస్ అన్నా లేంటే బైక్ మీదన్న వెళ్ళిపోతాం గానీ కొంచెం దూరం ఉంటే రైల్ మీద వెళ్లాల్సి ఒస్తుంది అంతే
ఉమ్ అంటే ఏం మీరు ఎక్కువ ట్రెయిన్ లోనే ప్రయాణిస్తారనమాట
ఆ పెళ్ళె వెళ్ళినంతా వరకు ఐతె వెళ్ళేంత వరకు అయితే దూర ప్రయాణాలు అయితే కచ్చితంగా అదే
ఉమ్
ఉ
నాక్ గూడా ఎక్కువ రైల్ అంటనేే ఇష్టం అండి బస్ లో ఎళ్ళను ఎప్పుడు గూడా
అదే ఒకవే ఉమ్ ఊ మాకు ఇట్లా కుక్క పిల్లలే ఇంకా ఏమంటారో ఒకవేళ మనక్ తెలియని వాళ్ళ్ దగ్గరా ఉంటే మా త్రం ప్చ్ అంటే ఎవరో ఒకరు ప్యాసి అంటే ప్రయాణికులు ఉంటరు కదా మనతో పాటు. వాళ్ళు వాళ్ళ వల్ల ఇంకెన్నో ఒక విషయం కొత్తగా నేర్చుకోవడానికి కుదురుతది. మన అంటే మనక్ తెలిసింది వాళ్ళకి చెప్పడం
ఒకరి తోటి ఒకరు మంచిగా కలిసిగట్టుగా మాట్లాడుకుంటూ ప్రయాణించ వచ్చండి. మంచిగా అనిపిస్తది కొత్త పరిచయాలు కూడా పరిచయం అయితా ఉంటాయి.
మళ్ళా ట్రైన్ లో కొంతమంది ఇట్లా ఆ ఏమంటారు బిక్ష ఆటనకోసం వస్తారు కదా అంటే చిన్నపిల్లల్ని. వారన్ ప్చ్ ఇంగ వాళ్ళక్ కూడా కుదిరినంత వరకు సాయం చే చేయాల్సి వస్తది.
ఆ సరే అండి సరే మరీ. ఇంకోసారి ఎళ్ళినప్పుడు మిమ్మల్ని కల్సుకుంటాను ఆ సరే అండి ఇంకోసారి ఎళ్ళినప్పుడు మీరు గుర్తుకొస్తారు ఖచ్చితంగా.
ఆ సరే అండి బాయ్